కేతను
ఏం చేయల అంటే అంటే అంటే ఏం లేదు.. అ మింత్రా లో ఏం ఆఫర్లు ఇచ్చినారు
ఓ
ఆ ఆ ఆ ఏం చేయల
ఏం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినాడు
చేయల్లా రేపు పోమన్నాడు రేపం అన్నడు చేయల్లా
ఆజీయో లో గుడ అంతే ఆజీయో అజియోలో
ఆ
ఇంకా
ఇంకా మీరే చెప్పాలి ఉమ్ నువ్వే చెప్పాలి
ఏం లేవు చెప్పేదానికి
ఎగ్జామ్స్
ఎగ్జామ్స్ కూడా ఏం లేవు
ఉగాదికిి ఇంటికి బోతనవా
ఆ పోతన
ఆ హిం
నువ్ బోతానవా
ఆ పోతన ఎట్లా ఉగాది మీ ఊర్లో ఎట్లా చేస్తారు
బా చేస్తారు
అంటే చెప్పు ఎట్లాని క్లారిటీగా
చేస్తారు బట్టలు పెడతారు చనిపోనవోలకి
ఇంకా
అంతే
అంతే ఉక్కే బట్టలోటి పెడతారు అంతేనా దాని డీటెయిల్డ్ గా చెప్పు కొంచెం క్లారిటీగా ఇంకా ఏమన్నా అయితద క్లాారిటీి చేప్తే
బట్టలు వెడతారు అదేదో ఉగాది పచ్చడి చేస్తారు
ఆ
అంజె ఇంగఅంతే ఆడికి కైపోద్ది
ఉమ్
అంటే అడకైపోద్ది
అంటే ఏమేమి చేస్తారు స్వీట్ స్వీడ్ ఏం ఎస్ సార్ పండక్కి
స్వీట్ ఉండదు ఉగాది పచ్చడి చేస్తారు
ఉహు ఓన్లీ హాటా
ఉమ్ మొత్తం హాట్ ఎ
ఉహు
ఉమ్ ఇంకా
చెప్పలి మేము ఎట్లా చేస్తామొ తెలుసా ఇ మేముొచ్చేసి ఫస్ట్ మేమైతే ఇప్పుడు ఇల్లు కడుగుతామా పండక్కి మేము బట్టలు పెట్టుకుంటాం కాబట్టి ఇంకా చనిపోయిండ వాళ్ళకి బట్టలు పూజ చేసుకొని వాళ్ళకి తలి వేస్తాం అంటే మనం స్వీట్ చేస్తాం కదా స్వీట్ చేసి వాళ్ళ వాళకి బట్టలు పెట్టేసి సో అట్లా ఇంకా టెంకాయ కొట్టేస్తామా ఆ టెంకాయ కొట్టి ఇంకా వీళ్ళైతే వాళ సమాధి ఉంటుంది కదా వాళ్ళ సమాధి కాటికి పోయి టెంకాయ కొట్టుకొని వస్తాము గకు కొంచి ఆ తర్వాత మేము తింటాము అంటే చేసు కొన్ని వంట తింటాము వంట చేసుకొని తిన్నేసి అయిపాయింగా ఎందొ పండగళోస్తే ఎక్కువ ఏందో పంచాయితెల్సా రూంలు కడ్డుకో ఒళ్ళ వంటలు చెయ్యాలా పూచల్ చెయ్యాలా ఏందో అంత
మ్
మీర్గడుగరా ఇల్లు
ఇల్లు కడగకుండా పడుగ చేస్తారా
అంటే ఎట్లా మొత్తం ఇంట్లో సామాను మొత్తం ఇంలంతా బయట లోపల అంతా గోడల్తో సహా కడిగెది మేము అట్లే తెలుసా ఆ చేసేది గోడ మేము అంటే అలా కడుగు తం రోజు ఏమో కడుగుతా ఉన్నారంట మా అమ్మ వాళ్ళు
ఆ ఎప్పుడు పోతనరు ఊరికి
రేప్ పోదాం అనుకుంటాన్న
అవునా
నువ్
వెడ్నెస్డే
నేన్ గుడ అంతే మ్
ఇంకా
ఇంకా చెప్పాలనివే
డిఎస్ఏ గురించి తెలుసా ఏమన్నా
నాకి ఏది తెలిద సాది ఎ సందో తెస్ట్ డెటాస్ట్రక్చర్ చెప్ప
డిఎస్ఎన్ంటే డేటా స్ట్రక్చర్ అల్గొరితం
హ
నెక్స్ట్ దాని నుంచి ఏందంటే యూస్ అంటే ఇప్పుడు మనము ఏదనా ప్రాజెక్ట్ బిల్ చేయాలన్నా అంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద కంపెనీస్ గూగుల్ అమెజాన్ మైక్రోడెలైటిట్ అండ్ కంపెనీస్ అన్ని మాక్సిమం ఎక్కువ తీసుకునేది డిఎస్ఏ ప్లస్ పైథాన్ సీ లాంగ్వేజ్ ఏదైనా అంటే సెట్ అంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్
హ
అది ఏదో ఒక లాంగ్ వెజ్ మీద మిక్స్ చేసుకొని సిఈ పైతాన్ ఏదో ఒకటి మిక్స్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం దేంట్లో సాల్వ్ చేస్తాం లీడ్ కోడ్ లో సాల్వ్ చేస్తాం
ఆ లీడ్ కోడు మొన్న ఉండులోలీడ్ ఫుల్ లీడ్ కోడ్లు నాకు ఇన్స్టాల్ చేయిచ్చినావు కదా ల్యాప్టాప్ లో అదే కదా అంటే నువ్వు దాంట్లో చేస్తాన్నవా డైలీ
నది ఫోన్ కదా ల్యాప్టాప్ ఉంటే చేయచ్చు ఫోన్లో చేసేదానికి కష్టం అది
అవునా మళ్ళీ అయితే ఇంగా ల్యాప్టాప్ కొనిచ్చేసుకుంటాను ఇంటికిపోతే
అది ఆ ప్రాబ్లమ్స్ ఎన్ని సాల్వ్ చేసినా అవి ఎత్తుకొని బోయ్ గిడ్ హబ్లో పెట్టాల గిడ్ హబ్లో పెడితే మనం ఇంటర్వ్యూకి పోతే ఫస్ట్ ఆ ప్రొఫైల్ చూపిస్తే ఇది ఇంత చేసినారో ఉమ్ చూపియల్ల
ఉమ్
ప్రాసెస్ ఉంటుంది ఓన్లీ ప్రోగ్రామ్ సాల్వ్ చేస్తే సరిపోదు అవి మొత్తం సోష చూపిచ్చాలా అంటే కొన్ని వెబ్ సైట్స్ లో పెట్టి మనం రెస్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా పెట్టాల అంటే ఫ్యూచర్లో రెస్యూము ఉండదు ఆన్లైనే ఉంటది మొత్తం
హుమ్
ఆన్లైన్ ఏమేం చేసినాం యేమేం ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినాం అవంతా అల్లి ఆ లింకు ఒకటే పంపియాలి ఇంటర్వ్యూస్ కి అంతేగాని రెజ్ జ్యూమ్ అనేది తీసుకోరు కొన్ కొన్ని ఇంటర్వ్యూస్ లో
ఓహో నీకెట్ల తెలుసు
ఎక్స్ ఫ్లోర్ చేసినాను ఎట్లుంటది ఏమి అనేసి ఉమ్
అంతే నువ్వు డిఎస్ఏ నేర్చుకుంటన్నావ్ అనమాట
నేర్చుకుంటాన్న మేబీ సెకండ్ సెమ్
ఉమ్ అయిపోయేలోపు కంప్లీట్ చేస్తావా
అట్లనే కాదు సగమన్నా కంప్లీట్ జేయాల్లని అంటే అది కష్టం అందుకు
నేనైతే ఎప్పుడుస్ ఆ
హ్మ్ సో ల్యాప్టాప్ లేదు
నేను సెకండ్ ఇయర్ లో స్టార్ట్ చేసినా తెలుసా జావా వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ అయిపోయికి వస్తాంది ఇంకా బేసిక్ బేసిక్స్ బేసిక్స్ లోనే ఉన్నా నేను అంత నెగ్లెక్ట్ గా ఉన్నా తెలుసా
రోజుకి ఒక గంట రెండు గంటలు కూర్చుంటే సరిపోతుంది
ఏం చేద్దాం ఒక రోజు రెండు రోజులు అట్లుంటా మళ్ళీ మొదటి మామూలుకే వస్తుంది ఏం దో
రెండు రోజులు మూడు రోజులు అలవాటు అయితే చేసేయొచ్చు
ఏం చేద్దాం ఒక వారం రోజులు ఉంటామా వారం రోజులు ఉన్నాక మళ్ళా రికా ర్డులూ అసైన్మెంట్ అంటారు మళ్ళా ఎగ్జామ్స్ అంటారు అది ఏదోటి కాలేజ్ పంచాయితే సరిపోతాన ఏం చేద్దాం చెప్పు నువ్వు చెప్పు నేను టైమ్ కి చేస్తాను ఆ నువ్వు డిఎస్ ఒకటే నేర్చుకుంటన ఇంకా ఏమైనావచ్చా కోర్సెస్
నేను త్రీ వీక్స్ నుంచి జస్ట్ బేసిక్స్ మాత్రమే పర్ఫెక్ట్ గా ఉండాలనేసి నేర్చు ఉంటానా ప్రోగ్రామ్స్ అన్ని ఇంగా సాల్వ్ చేయలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అన్ని దాని నుంచి ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే నేర్చుకొని మేబీ అది లింగ్డిన్లో అన్నిట్లో పోట్ పోస్ట్ చేస్తే యూస్ ఉంటది
ఆ యూస్ ఉంటది ఇంకా నైట్క్ ఏం పెట్ నైట్క్ ఏం చేసినారో ఏ ఫుడ్తో తిండా చికెనా ఓహో
వెడ్నెస్డే చికెన్ కదా
ఆ అంతే నువు మీ చెల్లి కలిసిపోతారా ఊరికి
ఆ కలిసేపోతాం నేను ఓ చోట దిగేస్తా మా చెల్లె ఓ చోట దిగుంతుంది
హు ఇంకా
ఇంకా
ఏం తెలుసా ఈ అసైన్మెంట్ రాసి చెయ్యి నీపైవచ్చేస్తది ఎల్లులో ఏమో
ఆ
ఎవరితో అయినా రాయిపిదాం అవనికే అసైన్మెంట్ వన్ మేం హ్యాండ్రెడింగు అసైన్మెంట్ టూ హాండ్రెడింగు క్లాస్వర్ హ్యాండ్రేడింగ్ మూడు మ్యాచ్ చేసి చూస్తారు హు నీకు వినయితే
పెద్ద కష్టమే మాకు రాపిందామంటే ఎవరు రాసిరు
అయ్యో నాకు చూడు రాపిచకునే ఛాన్స్ లేదు హ్యాండ్రేడింగ్ డిఫరెన్స్ వస్తుంది కనకుంటారు మా సార్ వాళ్ళు ఆ నీకి ఈ రాష్ట్రపరి పై తెలుసా ఈసీ కంపోనేటు ఉ అయినా నీకు తెల్సుండదలే ఈ రేపటి నుంచి మాకు వర్క్ షాపు మాకు రేపటి నుంచి క్లాసులు జరగవు తెలుసా
ఎందుకు జరగొవ్
రేపు మాకు వర్క్ షాప్ ఉంది త్రీ డేస్ వర్క్ షాప్ జరుగుతాంది నో క్లాసెస్ అది తెలియదు కూడా తెలీదు మాకు అసలు దేని గురించి వర్క్ షాప్ అనేది కూడా తెలీయదు తెలుసా నాకు తెలిసి ఏఐ ఏ ఏఐ మిషన్లర్నిగ్ అనుకుంటా
హు
హు హు ఓ
ఇంకా
ఇంకా అంటే చెప్పాలి మీ ఏమైనా ఏందో కాలేజ్ లో ప్లేస్మెంటసు ఎపడ్ యంట్లాస్తానందో రావు చూడాలి ఏం జరుగుతదో వేమో
బా నేర్చుకుంటే ప్లేస్మెంట్స్ వస్తాయి ఓన్లీ లాంగ్వేజ్లు వస్తే సరిపోదు
అది కూడా పాయింటే హు
లాంగ్వేజ్ ఒకటి వస్తే సరిపోదు
అవును
దాని నుంచి నువ్వు ఏదో ఒకటి సాల్వ్ చేయలా ప్రాజెక్ట్ బిల్ చేయలా అది యూస్ అయ్యేటట్టు ఉండలా కొన్ని ఇంటర్న్షిప్లు చేయాల అంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే కెంపస్ ప్లేస్మెంట్ తీసుకు ఉంటారు ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా
సర్లే నేను మళ్ళి కాల్ చేస్తాను బాయ్
హుమ్
హ్మ్